ఏం చేస్తున్నండి
ఏం లేదండి ఇప్పుడే తినేసి వచ్చినాం
అవునా ఏం తన్నారు అంటే రోజు అదేనా రొటీన్ ఏం ఉండదా తినడానికి ఫరద కానీ సాటర్డేనా హు హ్మ్ ఇంకేంటి విశేషాలు ఆ తిన్నాండి ఇప్పుడే జస్ట్ స్ట్ ఏం తిన్నారంటే ఏముంటదండి జస్ట్ నార్మల్గా ఇవాళ ఫంక్షన్కి వెళ్ళానండి ఫంక్షన్ మా ఫ్రెం మా ఫ్రెండ్ కానీ మ్యారేజ్ జున్నది అడ్క్ వెళ్ళాను
అవునా
హ్మ్ వెళ్ళ మీర్ కాలేజ్ ఎట్లా అంటే మీ మీరు కాలేజ్ చదువుకుంటున్నారా ఇప్పుడు
అవునండి
టే అక్కడ వాతావరణం ఎట్టుంటది అప్పట్లో మీరు ఫస్ట్ ఇయర్ ఇంటరు సెండ్ ఇయర్ ఎట్లా అంటే మీ
మా ఇంటర్ లో కాలేజ్ లో చాలా స్ట్రీట్ అండి పొద్దున్న నుంచి పొద్దున్న నాలుగింటి లేపి మరి చదిపిస్తారు కానీ మేము చదువుకోమ అనమాట ఫిజిక్స్ క్లాస్ జరుగుతుది కానీ మేము ఫిజిక్స్ క్లాస్ వినకుండా పడుకుంటూనే ఉంటాం వాళ్ళు టిఫిన్ పెట్టంగానే తింటాం భోజనాలు తర్వాత ఏముంది
ఏముంది మధ్యానం మళ క్లాసెస్ అయితాయి మళ్ళ భోజంనం తింటాం మ్ అందరూ అమ్మాయి ఉంట హస్ట
బయటికి కూడా పంపరంండి పర్మిషన్ లేంది పంపరు ఇఫ్ మళ్ళా నాన్న వస్తే
పంపుతారు ఆ తెలుసు నాకు అది ఇక మాదంటూ ఆ మాదంటే ఏం లేదు పొ పొద్దున వొయ్యేది చాలేగి తంబ్ పెట్టేది గోడ దూనికి రైల్ టేష్ చానం లేపోతే అట్లా తిరిగి మళ్ళ ఆఫ్టర్నూన్ వరకు వచ్చేది మళ్ళా తంబ్ పెట్టేది ఇంటికెళ్ళేది
అవునా మరి ఏమనరా అండి వాళ్ళా మిమ్మల్ని
ఆ
ఏం అనరా మరి మిమ్మల్
ఏం అంటారు కో ఒకరోజు దొరికాము దొరికితే ఆ గర్ల్స్ ముందు మేడం తిట్టింది
అవునా మేం ఒకసారి బీ టెక్కా అంటే మేము చదువుకునే సం ఆ చదువుకున్న చూడు ఇ ట్లనే మేం అందరం కలిసి బయటికి వస్తున్నాం అన్నట్ క్యాంటీన్ నించి
అభద్ంగా చాటుగా అంటే వేరే దారు ఉంటది బయటికి వెళ్ళడానికి
నేను ఇంకా మా అమ్మాయిలు ఒక ఐదుగురు ఆరుగురు అబ్బాయిలు ఏమో ముగ్గురు నలుగురు ఉన్నార అనమాట అందరం కలిసి వెళ్తున్నాము ఒక ఆయన బురదలో పడిపోయి
వాళని చూసిమన్న మీరు
ఆ ఫుల్ నవ్వుకున్నామ అండి కానీ బయటికి పోయే వరకి నవ్వుతనే ఉన్నాం ఆయనను చూసి ఆయన కూడా అదే దారిలో పోవాలి కదా మాతోట
కొంచెమేనా
అలా జారింది మరి మా ఒకవేళ మా మేమున్నా కూడా పడిపోతాం
అతను మిమ్ముల్లు మిమ్ముల్ని చూసి వి జారిపడ్డారు ఫస్ట్ మిమ్మని చూసి మీ అందరి నుంచి బయపడ్డారు కనుకోవాల కానీ పాప అయ్య పాపునై అవుతా
మేమైతే ఫుల్ నవ్వుకున్నామండి
అ రోజు గుర్తప్పు రైల్వేటషాల మేంటే ఏంటికా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆ లంచ్ బాక్స్ ఉంటాయి కదా
ఆ లంచ్ బాక్స్
లేడీస్ అన్ని చెక్ చేసేది మీన్ తెచ్చకో పోయిరు కదా మీన్చ్చకో కపోయి ఇక కొంచం స్పెషల్ ఐటమ్స్ గుడ్లు మళ్నం చికెన్ ఇట్లు ఉంటే మాత్రం తినది ఓన్లీ ఓన్లీ తినేది వైట్ రైస్ వరకు మామూలుగా అట్లా ఉంచేది
వా ముమ్మరి వాళ్ళ ఏమనుకుటు
తెల్సుందా ఇమంది తెలుసది
వాళ్ళ వాళ్ళు తినకుండా మీకు పెట్టినట్టే కదా మరి అట్లా తిండి మీద కొట్ పట్టొద్దండి కడుపు మీద కొట్టొద్దు
డుతే వాళు మా గుండె మీదకోతారు మరి మేమేం చేయాలి వాళ్ళు మా మా గుండెల మీద కొడతాలి కాబట్టి మేము వాళ్ళ కడుపుక కొడతాను
ఆమ్మో గట్ల చే అండి ఆకలి అన్నం పరబ్ర స్వరూపం కదా అన్నం అట్లా చెయొద్దు
ఓ కా త్రి హౌర్స్ తిన పోతే చస్తారా ఎరైనా వామ్మో సెన్సిటివ్ ఆ మీర్ అబ్బో కొ ఒక ఒక పర్సన్ని ని మర్చిపోవాలంటే ఈజీగా మర్చిపోతారు అదే మేమైతే ఆ పర్సన్ ఆ పర్సన్ మర్చిపోవాలంటే కొన్ని సంవత్సరాలు పడతే తెలుసా సెన్స్టివ్ సెన్స్టివ్ సెస్టివ్ అంటా మీదగ న కలిమో
అవునవును
ఇవన్నీ మా ఇంట నేను ఉన్నా అ అ బీటెక్ లో మాత్రమే కోఏడ్ కాలేజ్ అని ఉంట అబ్బలు అమ్మాయి కూడా ఉబ్ అమ్మాయిలు ఉండరా రాముడున్న కాడ సీత, శివుడున్న కాడ పార్వతి గింతే. అమ్మదనకా
రాధా రా కృష్ణుడు ఉన్న కాడ గోపికలు కూడ ఉంటరండి.
తే వద్దు ఇగా ఇంకేమన్నుంటే మీ సెలబ్రేషన్స్
రాధాకృష్ణ సీరియల్ చూషిర్రా అండి మీరు రాధాకృష్ణ సీరియల్
బరా కృష్ణ సీరియల్ చూడలే అండి ఎందు టే అంటే అసలు సీరియల్ చూస్
సీరియల్ అంటే అది సీరియల్ లాగుండదు మంచిగుంటదండి లైక్ రాధా ప్రేమ ఎంత గొప్పది ఆ లైక్ ఆయనకి ఉన్న భక్తులు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి సంబంధ అంటే ప్రేమ కి భక్తికి ఆ డిఫరెన్స్ ఉంటదా అందులో ఇంకా స్నేహం కూడా ఒక స్నేహం కూడా ఫుల్ చెప్తాడండి స్నే ఆయనకు ఒక స్నేహితుడు ఉంటాడు అందులో ఫుల్ లెసన్స్ నేర్చుకోవచ్చు అనమాట మీరు ఒకవేళ రాధాకృష్ణ సీరియల్ చూస్
మేం సీరియజ్ అంటే రాధ కృష్ణ అనే మంచ్ చి మాటలు వింటాం గరకపాటి నరసింహారావు వారి వారి మంచి అంటే శ్లోకాలు వింటాం కానీ ఇవి మేము నేర్చుకోలేం.
ఆ కానీ ఇందులో నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం ఆయన వాళ్ళ ఫ్రెండ్ సుధామా అని ఉంటాడు రా కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్ కృష్ణుడికి ఎంత ఉన్నా కూడా ఆ కృష్ణుడికి ఎంత ఉన్నా కూడా ఆయన ఒక్కటి కూడా తీసుకోడ్ అన్నమాట ఆయన ఫ్రెండ్ దగ్గర నుంచి ఓ అటుకులు ఉంటే అటుకులు తింట డు పోతాడు అంతే ఇప్పుడు ఒకవేళ కృష్ణుడు కూడా వాళ్ళ ఇంటికి పోయినా కూడా అటుకుల తటే తినేసి వస్తాడు అనమాట. ఆయనకు ఫుల్ భోజనాలు కావాలి కదా, ఆయన అటుకులు పోయి తినేసి వస్తాడు. వాళ్ళ ఇంటికి పోయి అంత వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహ బంధం మస్త్ మస్త్ ఉంటాదండి
వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్నేహ బంధం గారు వళ్ళద్దరి మనన్నారు బలరాముతో ఉన్నా అనుబధం ఇంకా వేరే ఉంన్
ఆ అన్న అన్న తమ్ములు లెక్క అసలు బలరాముడికే కదా అండి అంత అత్త తెలిసేది ఇంకా రాదాకైనా తెలియదు బాధ మర్చిపోతుంది పాపం కానీ కృష్ణుడు అయితే బాధ పడతాడు కదా వంద సంవత్సరాలు అసలు కళ్ళల వాటర్ వస్తనే ఉంటాయి ఆయనకి
అది ఎట్లా వస్తాయి గోపి కలవాలస్తే
ఆ అట్లేం కాదు కానీ రాధ మర్చిపోతుది కదా మర్చిపోయిన ఆమెకేమో కళ్ళల్లో వాటర్ రాదు ఏం ఉండదు ఆమెకేం బాధ మర్చిపోలేని కృష్ కృష్ణుడికే కదా అండి మొత్తం బాధ
ఎగ్జాక్ట్లీ నను కూడా చెప్పేది నేనే ఆడవాళ్ళు ఇప్పుడు నేను చెప్పలేదా మీరు ఎంత ఏదైనా అదే అది కంచం వచ్చింది కదా
అవును అవునవును
అంటే దేవుళ్ళంతటి వాళ్ళ కే ఏడు బు తాక్ ఏడుపో తప్పలేదు ఓన్లీ ఒక అమ్మా కోల్ మ
అవునులే అది కూడా కరెక్టే అయిన వంద సంవత్సరాలు బాధపడతాడంండి కానీ వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుంటారునమాట
మాట రాధాకృష్ణ కలుసుకుంటాడు
ఆ ఆమెకి వేర పెళ్ళ అయినప్పుడు బాధపడతాడు ఆయనకి వేరే పెళ్ళిలు అయితే ఒక ఎనిమిది తొమ్మిది పెళ్లిలు ఇంకా పద ఆరు వందల గోపికలు ఎంత మంది ఉన్నా కూడా రాధ ప్లేస్ రాధది అనమాట ఆ రాధ ప్లేస్ రాధ ఉంచుతాడు ఎంత మంది
ఆ సో మేము కూడా అంతే కదా మీ ఎంత మందిని చేసుకుని ఎంత మంది లవ్ చేసిన ఫస్ట్ అమ్మాయి లవ్ చేస నమ్మాయి గ మ మాకు ప్రియా ఎక్కువ ఉంటది ఫస్ట్ లవ్ ఇస్ బెస్ట్ ఫస్ట్ కదా
అవున అవునండి మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉంటే చెప్పండి వింట
లవ్ స్టోరీస్ అంటే ఆ ఉందినుకో ఇంటారులా
అవునా
అంటే వన్ సైడ్ లవ్ వన్సై లో సూర్య తనకు అప్పటి నుంచి నేను స్టోరీస్ రాసిన తన కోసమని స్టోరీస్ రాసడం అది రాసినాం అనీ చేసినాం కాపోతే అమ్మాయి అంటే మాట్లాడుకునేది కాకపోతే మా మాట్లాడు ఉ కానీ ఏమన అంటే ఇప్పుడు నేను మా ఎగ్జామ్ మామూలుగా ప్రపోజ్ చేసేది చేస్తే వద్దు నాకు నా నాకు ఈ పెళ్ళిళ్ళ వద్దు నాకు ఈ లవ్ స్టోరీలు వద్దు నేను సింగిల్గానేవు ఉంటానేది ఏమనంటే ఆ అయితే మాట్లాడ మాట్లాడకు ఇంకోసారి నాతో మాటల మాట్లాడంటే అ తనకన్నా ముందు నేనే మాట్లాడే మళ్ళీ నాతో మాట్లాడేది అట్లా ఒకక్కరు మాట్లాడు ఉంటూ ఉండేది
ఆ
అయ అట్లనే కొన్ని రోజులు గచ గడిచిన కొజీ గడిచిన కొజీ అట్నే మాట్లాడు మాట్లాడుకొడం గొడవలు గొడవలు ఎక్కువ ఉండేది
అవునా గ గుడవల్ల లోనే ప్రేమ ఎక్కువ ఉంటదంటా అండి మీకు తెలియదు ఆ విషయం
మరి ఆ గొడవల్లోనే మరి నా అర్థం చేసుకోవాలి కదా
ఆమె అర్థం చేసుకోవాలంటే ఆ మాకు అదృష్టం లేదులేండి ఇక ఆమెరు రాధ కాద అనమాట అక్కడ మీకు ఆ రాక్షసి మీరు మీరు మంచిగా ఆమెను చూస్ చేసుకోవలే అనమాట ఒకళ మంచి వాళ్ళని చూస్త చేసుకుంట అంటే ఆమ్మె మళ్ళా మీ దగ్గరకు వచ్చేది
ఒక నెన్ నేను ఎంత కేరింగ్ చేసుకున్నా కూడా నన్ను ఒక్క పాయింట్ వన్ జీరోర్సట్ వల్ కంగేస్
అవునా అండి నాకు కూడా ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంట ఉండేండి న ఆయన నన్ను దేకకపోయహా నీ నేను ఆయన దేకలేనప్పుడేమో ఆయన నన్ను దేకండు ఇట్లనే మాట్లాడతాడు అన్నడు ఆయన మాట్లాడిన ఇప్పుడు నన్న అసలు పట్టించుకోలే నేను నడదామన్నా కూడా ఇప్పుడు పట్టించుకోట్లేడు అలా జరిగిపోతుది అనమాట
సేమ్ ఇప్పుడు సేమ్ అదే సిచువేషన్ కొన్ని రోల్ అట్న్ అయింది ఇగ లాస్ట్ కు బై మిస్టేక్ గా తనకంటూ ఒక పయర్టీ వచ్చింది అంటే ఒక పర్సన్ ఉంటాడు కదా మనకి ఇష్టమైన వాళ్ళ గూడా ఎకో ఇష్టమైన వాళ్ళు ఉంటారని మ్ సో అప్ ప్పంచని మనకి లవులు సెట్ గావు మ్ అనుకున్నా మ్ ఇప్పుడు ఒకటి లవ్ ఒకటిే పర్సెన్ తనకు పెళ్ళి ఊహు తనకి పెళ్ పెళ్ళయింది ఇద్దరు పాపలు కూడా
వాయమ్మో ఇంకా మీకు లవ్ ఉందా అండి వాళ్ళ మీద
ఆ లవ్ అంటూ ఏం లేదండి ఇక ప్రజెంట్ ఆ లవ్ అయినా ఏదైనా ఉన్నదంటే మా మమ్మీ ఒకటి
అవునా మస్తు మాటల్ మాట్లాడుతున్నారు కదా అంటే మీరయితే లాస్ట్ క అమ్మ ప్రేమతో కొట్టేసిర్గా ఇక్కడ
ఆ ఇక మన మనకంత కొవ్వు ఉంటే మాత్రం ఇక దానికి ఏం జెయలేం హక్ మనకు కొవ్వూనదంటే లవ్ ఇక వేరే అమ్మాయి మీద లవ్ చేసుకునే తప్ప ఏం లేదు అది హ్మ్ హ్మ్ ఇంతే కాకపోతే చాలా మందికి అయితే ఓకే థ్యాంక్ యూ